హలో నేను ఇంటి దగ్గరు ఉన్న నువ్ ఎక్కడ ఉన్నావ్
నేను ఇంటి దగ్గరనే ఉన్నా ఏం చేస్తున్నారు
ఏం లే ఉరికే అలా టీ దా చూస్తున తిన్నా ఇప్పుడే తిన్నా తిన్నా
ఏం ఏం కూరా
మాది చికూడ్కాయ మీది
మాది టమాటా ఎగ్ ఎవరెవరు ఉన్నారు ఇంటి దగ్గర
అమ్మ నేను నాన్న
నేను పొద్దున్న తిన్నా ఇంక ఇప్పుడు తినలేదు తినాలి ఏం చేస్తున్నారు
ఏం చేస్తూరు మరి
ఏం లేదు ఊరికే ఉన్నా ఇందాక కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఎక్కడికి వెళ్ళావ్
అప్పుడు నేను పని మీద ఉన్నా పని చేస్తున్నా లిప్ట్ జేయలేదు ఇగ అవును
ఏది బుక్స్ కొనుక్కోవాలి కదా బుక్స్ కి డబ్బులు ఇవ్వాలి కదా మరి
ఏ బుక్స్
సెమిస్టర్ ఎగ్జామ్స్ కి బుక్స్ కొనుక్కొవాలికద
ఆ అవును
మనం షాపింగ్ వెళ్దాం అనుకున్నాం కదా ఎప్పుడు వెల్దాం
షాపింగ్ ఎల్లుండి పోదాం ఫ్రీ అయిత ఎల్లుండి
ఎల్లుండి
అవును
ఫంక్షన్ ఎప్పుడు టెన్త్ కా ట్వెల్త్ కా
ఫంక్షన్ ను ట్వెల్త్ నైట్
ట్వల్త్ నైటా ఏ ఊర్లో ఫంక్షన్
షాపింగ్ పోదాం నైట్
మార్నింగ్ వెళ్ళేసి వచ్చాక నైట్ వెల్దామా
ఉ అవును
అవి ఫొటోస్ షేర్ చేయమన్నా కదా చేసినావా
ఎవరికి
ఉ వాళ్ళకి మన ఇంటి పక్కన వాళ్ళకి ఫొటోస్ షేర్ చేయమన్నా కదా వాళ్ళు అడిగారని చెప్పి కదా చేసినావా
చేయలేదు ఇంగా
ఎందుకు వాళ్ళు రాలేదా
రాలేదు వాళ్ళు రాలేదు నేను చేయలేదు వాళ్ళు వస్తే
ఉహు అవునా మొన్న అక్క అడిగింది తను బయట కలిసి షేర్ చేయమంటే షేర్ చేయలేదు కదా అని నేను నిన్న అడగమని చెప్పి చెప్పిన
అవునా లేదిక చెప్పలేదు నేను చేయలేదు
ఎందుకు తను రాలేదా మరి నీకు కనిపిలేదా మళ్ళా తను
కనిపిలేదు ఆ రోజు నుంచి మళ్ళ రానే లేదు మనకంతా అసరం లేదు
అవసరం లేదు కావచ్చు ఏమో మొన్న అడిగింది కదా అని చెప్పి నేను నిన్ను అడుగుతున్నా
నన్ను అడగలేదు మరి
ఇక్కడ ఈ అక్క వాళ్ళ అక్కది పెళ్ళి అయిపోయింది కదా అక్కడ
అయిపోయింది అనుకుంటా అయిపోయిందో రిసెప్షన్ మరి
అవునా నేను అయిపోయింది అనుకుంటున్నా మొన్న తను ఫోటో పెడితే చూసిన నేను
ఆ
అయిపోయిందని చెప్పి అనుకుంటన్నా నేను చెప్పలేదా నీకు నువ్వు పోలేదా
చెప్పిళ్ళు గాని వీలు పడల వాళ్ళే ఇగా తా నర్సాందే అమ్మవారా మెట్లా
అవును ఎందుకు మరి అట్లా నువ్వు బోయినావేమో అని జేప్పి నీన్ ఉకున్నా. నన్ నిన్న మొన్న లేన్ గా నీయురిక్ వోయినా అన్ జేప్పి నువ్వు వోయినావేమో అని జేప్పి నేన్ అనుకున్నా
లేదలేద్ ఇగా బోలేద్ అవసరం పడ్తలేద్ అంత పోయామ్
ఇమూనా ఇక్కడ అట్లా అయేసరికి ఇగా ఎర్లీ మార్నింగే మీ చెల్లె ఏడ్చుకుంటా ఏళ్లపేయన్ మాట్లాడిదగా నీతోని మాట్లాడిదా ఫోన్ జేచి
చేయలే మర్చిపోయినటున్నది.
ఒహ్ చేస్తాన్ జేప్ పి బయట్ కేళ్ళేటప్పుడు ఫోన్ దీసుకెళ్ళింది గదా.
ఆఆ అర్ధగాలే అందగాలే
చేస్తా అన్ జేప్పి ఫోన్ దిస్కబోయింది కదా చేయలేదా నీకు
చేయలేగదా
పాడ్ జేచ్చిండా అత్తా
వాడ్ దేరే వెళ్ళి వేరేవరికి
నన్ వాడు జేచ్చాడేమో అని జేప్తే నేన్ అనుకుంటున్నా.
ఎవర్ జేయరు వాళ్ళకంతా చేసే టైమ్ లేదు గవచ్చు.
ఆహా మొన్న ఎగ్జామ్ మంచి రాసిండా మరీ చిన్నోడు.
ఉహ్ మంచినే రాసిందు. అల్ జేప్పింద్ మరి నాకైతే రిజల్ట్ ఎప్పుడోసాయో ఇంకా
ఆ పేపర్ పోగొట్టుకొని వచ్చిందిని చెప్పింది నాకన్న ఆవ్ ఒక నిమిషం టైం జేపొచ్చునే
పట్టుకొని బయటకొచ్చిన్నాడా రూముల్ నిల్చురు బయటిక్ బట్టుకొని వచ్చిరాట ఆ గేట్కు ఆ రూమ్క్ మధ్యల్ ఇగా ఆ లా నడుస్తుంటే సాల్ సనమేడా ఆడమేడ్ అన్ అంగు
అయ్యో అయితే అన్ అడిగింద్ ఎన్ కాల్ జేస్తే జేప్పిండ్ అన్న ఎట్లా వచ్చిందన్న పేపర్ జూషనవా చెక్ జేషనవా అంటే లేదురా పేపర్ దిష్కరలేద్ ఇంటికి పేపర్ పోగొట్టుకొని వచ్చిందన్ జెప్పింద్
హైద్రావద్ నమూనాగోటే పెల్యూ రాదట్లా ఫీలిందాటై వసయో
రిజల్ట్ వసది గానీ పేపర్ ఉంటే కొంచెం ఎంత వస్తది ఏంది అనేది. మనగ్ గూడా ఐడియా వస్తద్ గదా అన్ జేప్పేసి నేన్.
టదా అంటున్నా గూగుల జేసి గూగుల్ జేసే రాదా.
పేపరా పేపరు వాసదనుకుంటా మర్ గూగుల్ ఇస్టో ఒకసార్ సర్జ్ జేయాలే పేపర్ సర్చ్ జేస్తే దెలుసది.
హావా ఇసే అబ్దా దిర్సె మనిద్దరం పేరు పెడందామా సరికి
అమ్మేజేసుంది.
అమ్మరు ఉన్నద్
ఆ అక్క ఫోన్ చేసిందా నీ?
చే చేసింది మొన్న చేసింది
ఉమ్ అన్నా అది స్పోర్ట్స్ స్కూల్ గురించి ఫోటో పెట్టిన గద చెప్పినవా? ఏ మళ్ళీ
మీ చెప్పాలి కదా నుంచి ఇందక పని ఆడదాకా పోయి అచ్చినా. ఎండ కొడతాంది చెప్పాలే ఎక్కడ స
అది ఎగ్జామ్స్ ఏమి ఉండవు గని, ఫస్ట్ మన దగ్గర మనం అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మండల్ లెవెల్ లో ఆడిపిస్తరంట గేమ్స్, ఆడిపిచ్చిన తర్వా త మళ్ళీ దీన్ని ఏమంటారు? ఎక్కడ మన మండలి ఇది? ఇక్కడే కదా దగ్గరనే కదా.
ఆ
ఆ అక్కడ ఆడిపిస్తరంట ఏ ఆడిపించిన తర్వాతికి జిల్లా స్థాయిలో ఆడిపిస్తరంట, తర్వాత అవి ఎక్కడ ఇక్కడ ఉన్నాయ నీకు ఒకసారి ఫోటో పెట్టినా చూడు. ఇట్ల వరంగల్ హనుమకొండ వరంగల్, హన్మకొండ, హకీంపేట, కరీంనగర్
ఇంకా అంతేన
ఆ అంతే ఉన్నయి ఫోర్
అవు న
ఉమ్ ఇంకొకటి రంగారెడ్డిలో ఉంది కని రంగారెడ్డిలో అయిపోయినయంట
అ
మరి ఇంకెక్కడెక్కడ పెడతరో తెలవదు, పెట్టినంక సెలెక్ట్ అయితే వాళ్ళని తీసుకెళ్త రంట. అక్కడికి గర్ల్స్ కి బాయ్స్ కి అంట, ఫోర్త్ క్లాస్ కి అంట కదా. పంపిస్తరా మరి?
ఉమ్ అంతేగ ఇస్తే మంచిదే కదా.
ఆ ఏస్తే మంచిదే పంపిస్తారా అని.
పంపించాలండి, చెప్పాలె బాగా చెప్తే
మంచిగా ఉంటుది కదా వేస్తే ఆడతారు కదా గేమ్స్ కూడా బాగానే
అవును
వాళ్ళకెప్పుడయిపోతది స్కూల్?
అ
స్కూల్ ఎప్పుడైపోతది వాళ్ళకి?
తెలవది ఇంగ ఇప్పుడై పోతన్న పూల్ ఆ మూడున్నర అంతే మూడున్నర నాలుగు, ఆ టైం కయిపోతుంది
నాక హాఫ్ డేస్, హాఫ్ డేస్ స్కూల్స్ స్టార్ట్ అయ్యాయ?
ఆఫ్ స్కూల్స్ నెక్స్ట్ మంత్ కదా?
ఈ మంత్ ఫిఫ్టీన్త్ నుంచి అన్నరు, నెక్స్ట్ మంత్ ఎట్లాగో ఏప్రిల్ ట్వంటీ ఫోర్ వరకి ఉంటది స్కూలు. తర్వాత క్లోజ్ చేస్తరు కదా. ఈ మంత్ ఫిఫ్టీన్ వరకే అన్నరు, మళ్ళ నెక్స్ట్ మంత్ అన్నరు.
నెకఉమ్ నెక్స్ట్ స్టార్టింగ్ నిజలే ఆఫ్ డే స్కూల్స్ ఎన్ని రోజులు? టెన్ డేసే ఉంటాయంట
ఉమ్ వన్ మంత్ ఉంటది.
వన్ మంత్ ట్వంటీ ఫోర్ డేస్ అంటు లాట్ మంత్ నెక్స్ట్ మంత్ అంటే ఈ మంత్ టెన్త్ నుంచి స్టార్ట్ అవుతాది కావచ్చు
టెన్ంతా నేను మొన్న పేపర్ స్టేట్మెంట్ చూస్తే స్టేట్మెంట్ అయి ఈ మంత్ ఫిఫ్టీన్ నుండి నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫోర్ వరకి హాఫ్ డే స్కూల్స్ నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫోర్ తర్వాత ఇ స్కూల్ ఉండదు అని చెప్పేసి చూసిన మొన్న
ఆ
అయితే ఇంకా స్టార్ట్ కాలేదా
లేదు అద కాల్సి వచ్చిన్నారా
స్టార్ట్ అయితే స్కూల్ అయిపోయి ఇంక తీసుకొస్తా హా ఎందుకు అక్కడ ఉంటారు కదా ఉంటారు కదా ఎట్లాగో మంచిగానే
ఆ
అక్కడ ఉంటాడుదా ఎట్లా మంచినే
పస
ఏమ
అ
చూద్దాం సరేలే మరి బాయ్ జాగ్రత్త ఉంటున్నా
సరే బాయ్